ఏంకాలే హాయ్ఏం చేస్తున్నావ్
హాయ్ హాయ్ ఏం లేదు ఫోన్ చూస్తున్నా
అమ్మో సెవెన్ కావస్తుందీ అమ్మ మళ్ళా సెవెన్ థర్టీ కి కుకింగ్ స్టార్ట్ చేయాలి
ఉమ్
అప్పటి వరకు ఇది కూడా లేస్తది
సెవెన్అయితే
ఏ బెస్ట్ అంటావ్ చెప్పు వా ఫేస్ క్రీమ్
నాకేం తెలుసూ నువ్ నువ్వు అదేదో నేన్ నేనే నిన్ను అడుగుతుంటే ఇంకొంధో కుంకుమ ఎమో చెప్ తిన్నావ్
ఆ అదే కుంకుమ ది
ఏందది కుంకుమా అది
క్రీమే అమ్మా
నేను ఇనలే ఫస్ట్ టైమ్ అదే నువ్వు వాడు నువ్వు వాడె రిజల్ట్ బట్టి నేను నేను నెక్స్ట్ యూజ్ చేస్త స్టవ్ అయితే బంద్ ఉందిగ స్టవ్ ఎగ్స్ పెట్టినా బంద్ చేసినావుగా ఒకసారి చెక్ చేయ్ పో
పార్లర్ లో ఇచ్చే క్రీమ్స్ అయితే వాడొద్దె అమ్మా సైడ్ ఎఫెక్ట్ వస్తాయి
నానబెట్టిందా కవ్లు బంద్ ఉన్నాయో లేదో చూడు నాన పెట్ అవి ఇవి అడగలేదు గాని పో ఫస్ట్ ఇడికెళ్ళి పో పార్లర్ లో ఏం కొన్న నేనే ఉన్నా ఏం కొ ఉలే అప్పుడు ఎప్పుడో కోన్నా గ ఎ
ఆహా నేవు నువ్వు అని కా చెప్తున ఎగ్జాంపుల్ మమ్మీ ఇవాళ ఓనర్ ఆంటీ బిడ్డ చూసినవా అది ఆమె పార్లర్ కి పోదు ఏం కొనదు ఏదు ముక్కు మొత్తం అట్ల అయింది ఇ ఏమంటడి ఎందుకు ఫేస్ ఇట్ల అయిందంటే ఆమే నేను మైఫర్ క్రీమ్ పట్టుకొస్తుంటే ఏ ఈ క్రీమ్ ఎందుకు నువ్వు ఆల్రెడీ తెల్లవున్నావు కదా పెళ్ళప్పుడు ఆల్రెడీ వైటే ఉన్నావు కద నువ్వు ఎందు వడుతు నేను అది పెట్ అ బయట అ తెలియదు ఆల్రెడీ ఇంత బయట ఉన్నావు నీకు ఇంక నీకెందుకు మాలాంటి వాళ్ళకి అవసరం ఈ క్రీమ్ క తెల్సా క్రీమ్ అంటే ఆ నేను వాడుత ది అని అన్నది అప్పుడే నాకు అర్థమైంది ఇగ ఆమెగ అలాంటి క్రీములు వాడుతదని
ఆమే వాడ పడినా మళ్ళ ఎందుకు బంద చేస్తుంది
ఏమో మరి అవేవి ఆ క్రీమ్ ఇనుక వేరే క్రీమ్ బర్డే పెట్టుకున్నట్టుంది ఫేస్ మొత్తం మన్న వచ్చింది చూసినావు కదనే
ఆ
మొత్తం పింపుల్స్ అయినాయి ఎందుకు ఇట్లా అయిన అంటే ప్రాన్స్ తిన్నా అంటుంది
అ
ఆమ అది కాకుండా ఇంకేదో ఇంకేదో ఇంకా ఫుల్లు ఫేల్ అయ్యేది వాడినట్టుంది క్రీము ఇంకేదో వాడినట్టు ంది ఆ ఇంకేదో వాడినట్టుంది అందుకే అట్ల అయినట్టుంది
హమ్ వీళ్ళు శారీస్ మామలుగా వేసుకురు కదనే ఇది వీళ్ళది వెడ్డింగ్
కానీ మామూలుగాయినా మస్తు క్లాసీలు లుక్ లుక్ బా లుక్ బాగుందిగా
ఏ నాకు నచ్చలేదు సారీ ఎవ్వరిది
హీరె అంటే పెళ్లికూతురిది బాలేేదు అ
ఈ ఈమెయిల్ బాలే వాళ్ళ వైఫ్ ది కూడా హీరో వైఫ్ ది కూడా
అంతేనా
ఏ
వాళ్ళే బాగున్నారు కద నె అసలు
ఎ
ఆ ఆ హలో హలో